హలో ఆ వినిపిస్తుంది
బాగున్నరా అండి
ఆ బానే ఉన్నా మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
లేద్ క్లియర్గానే ఉందా వాయిస్ అని
ఆ ఇప్ ఇప్పుడు మంచిగనే ఉందండి
హ్మ్ హు
ఎక్కడున్నారండి
నేను ఇట్లనే గాల్ మ్మ్ గాలికి తిరుగుతున్నా బయట
గా ఎప్పుడు గాలికి తిరగడమేనా అండి మీ పని
నేను మీకు ముందే తెలుసా
ఆ మీరు నాకు తెలవందే మీ ఫోన్ ఎట్ల ఎత్తుత అండి అవునండి ఏం చేస్తున్నారు
హలో
హలో హలో
ఏం చేస్తున్నారు
ఏం లేదు అలా వాకింగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఇంకా చేస్తలేను అనమాట
తిన్నర మరి
తిన్నా తిన్నా అండి
ఏం కూరా
కూర ఇంక చెయ్యలేదండి
మ్మ్ చెయ్యకుండ ఎట్ల తిన్నరు మరి
మేము తిన్నది టిఫిన్ అండి భోజనం కాదండి అల్పాహారం వేయిస్తాం అన్నమాట మార్నింగ్ తిన్నది
హల్
దోశ అల్పాహారం అంటే మొద లేవగానే ఒక పూట తినేదాన్ని అల్పాహారం అం టరు అన్నమాట మధ్యాహ్నం తినేది మధ్యాహ్నం తెలుగు నేర్చుకోండి సాం ఆ మధ్యాన బు భోజనం అంటారు కదా అట్లా రాత్రి కూడా అల్పాహారం టైమ్ అంటే ఆ సమయం అనే అంటారు అన్నమాట మీరు తెలుగు బాగా నేర్చుకోండి ఆ మీరు తెలుగు బాగా నేర్చుకోండి ఆ ఆ అందుకే ఇప్పుడు చెప్తున్నా గా అండి మార్నింగ్ అనకుండా మనం ఏమనాల్ అంటే అల్పాహారం ఆ టైం లో తింటాం పొద్దు ఉదయాన్నే అంటారన్నమాట
సరే సరే అండి ఇక పై అన్ని తిలోనే సంబోధించి చాలు అనుకుంటున్నాను
అవునా అండి హమ్ మంచిది సంబంధ అట్లా అనద్దండి మంచి మాట్లాడాలం
నీళ్లు కొంచెం జల్ది వస్తే చెప్పొచ్చు రాణి కి కొంచెం ఇంగ్లీషులో ఎందుకు తెలుగులో చెప్పాలని
తెలుగు తెలుగునే మాట్లాడండి. అవునండి మీరు ఎప్పుడైనా వంటగదికెళ్ళిరా చల్ల నీరు
లేదండి వెళ్లలేదు చూడం బయట నుంచి బయట నుంచి అది చూడం తప్ ఆ పోలే
మరి ఎట్లా అండి మీరు ఇప్పుడు ఒకవేళ మీ భార్య వచ్చి వచ్చింది అనుకోండి మీరు వ ఆమె వంట చేస్తే మరి మీరు వెళ్ళారా అండి లోపలికి
హమ్ వెళ్తాం ఏమేం వండుతున్నారు ఫోన్ చూడనీకి వెళ్తాం
ఆ అంటే మీ అమ్మ వాళ్లు చేస్తేనేమో పోయి చూడరు గాని మీ భార్య చేస్తే చూస్తా సరే రండి లోపలికి పోయి ఏం చేస్ చూడండి
అంటే ఏమేమి వండుతున్నారో అని చూస్తా కానీ సహాయం చేయను.
ఆ భార్యకు కూడా చేయారా అండి మీరు
ఉమ్ కన్నవాళ్ళకే చేయనప్పుడు భార్యకి ఎందుకు చేస్తా ఇంకా
అయ్యో గట్ల చెయ్యొద్దండి అట్లా అయితే మీకు మీతోనీ తొందరగా ఉండరు వాళ్ళు వదిలేస్తారన్నమాట భార్య మిమ్మల్ని.
ఏవి ఉన్నా లేండి మనకెందుకు చెప్పండి మనం కావాలనుకునే వాళ్ళు ఎలా అయినా ఉంటారు
అవునండి అది కూడా కరెక్టే నిజ మే లేండి కానీ వాళ్ళ సహాయం చేయాలి కదండి ఎప్పుడు వంటగదికి అప్పుడప్పుడు మా ఇంట్లో మా తమ్ముడు వస్తాడు ఉల్లిగడ్డ కట్ చేస్తాడు ఉల్లిగడ్డ కట్ చేస్తాడు ఆ వాళ్ళు అడగకపో మీరు వెళ్ళాలండి మీ బాధ్యత కదండి మీ అమ్మగారు చేస్తున్నారు అంటే ఒక్క పని ఎట్లా చేస్తారు అందరూ
బాధ్యత అని ఏం లేదు గాని
ఆ
చూద్దాం
చూద్దాం కాదండి చూడ చూ చూద్దాం కాదండి చెయ్యండి అంటే మీ అమ్మ వాళ్ళు ఉల్లిగడ్డలు కోసినప్పుడు ఒకటి నేను కూడా కోస్తా అమ్మా అని అనాలండి
మీరు చాలా బాగా చెప్తున్నారు ఇంత మీ
నేను జెయ్యను కాబట్టి మీరు జెయ్యండి స్తున్నా అండి
ఆ ఆడ ఆడపిల్ల వై మీరే చేయరు మరి
అంటే నేను నేను చేసుకునే అబ్బాయి వంట వచ్చు అన్నమాట వాడే చేసి పెడతాడు
అవునా
అవునండి ఆయన మంచి మంచి వాళ్ళనమాట నాకు అందుకే ఆయనే చేస్తా అన్నాడు ఆ అందుకండి ఎందుకండి నేను సహాయం చేస్తా అండి చేయను అన్ ఇలే అండి మీ లెక్క చూద్దాం అనలేదండి మేము
పనికే రాదు చెయ్యను అని అన్నారు
ఇంక న నాకు ఇంకా సమయం ఉందనమాట మా నాన్నగారు రెండు మూడు సంవత్సరాలు ఆగండి ఆ ఆపుతా అన్నారు పెళ్ళికి ఇప్పుడే తొందర ఏం లేదు
అవునా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు
పొలం దగ్గరికి వెళ్తారండి మీ నాన్నగారు ఏం చేశారండి
మా నాన్న డ్రైవరు
ఈ మరి సరిపోతాయా అండి డ్రైవర్ పైసలు మరి మీరు యోగం చూసుకోపోయిరి మరి
చూసుకోవాలండి ఇంకా
మళ్ళ ఒచ్చే కోడల్ ఏం పెడతారండి
ఏం బెరతరం ఏం ఎంత ఉంటదో అంతే ఇగా
అంటే మీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి అనుకో వంద రూపాయలలో నలుగురు తినాలంటే ఎట్లా సరిపోదు కదా అండి అట్లా నేను అనేది అందుకే మీరు ఉద్యోగం తెచ్చుకొని పెళ్లి చేసుకోండి ఇగా
అవునండి ఇప్పుడే చేసుకుంటా అని కూడా
అంటే ఏమో మరి మీకు వంటరాదు కదా వాళ్ళు వచ్చే వాళ్ళు వండి పెడు రాని తొందరగా
లేదు అలా అలానేం లేదు అలానేం లేదు ఒకవేళ వాళ్ళ వండకపోతె బయటికి వెళ్లి దిం ట నేను అందులొ పెద్దగా ఏం లేదు
అవునా మరి పైసలు కావాలి కదండి మళ్ళీ ఇంట్లా బయట తిన్నా కూడా
పనంటె ఇప్పుడు ఏం జాబ్ చేయకపోయినా కూడ ఇన్ని బయట తింటాను మియ జాబ్ చేసేటప్పుడు పైసలు ఉండయ ఇంక
అమ్ మీకింత నమ్మకం ఉందంటె మీరు చాలా గొప్ప వాళ్ళన్
అవునా గొప్పవాల్లంటరా దీనికి
దానికి గొప్పవాళ్ళే అంటరండి మా దగ్గర పైసలు ఉన్నా కూడా మా దగ్గర మ్ తినడానికి ఎళ్ళమనమాట.
అవునా మీరు చాలా మంచి వారులా ఉన్నారు ఎవరైనా మంచి వాళ్ళని చెప్తే కాదు ఎవరైనా మంచి వాళ్ళని చెప్తే జల్ది నమ్మేస్తారు మీకు
కాదులేండి
నేను నేనదే అంటున్నా నమ్మేస్తారని అంట్ టున్న అంతే
నేనేం నమ్మనండి నేనేమి మంచిదాన్ని కాదని నాకు తెలుసు వాళ్ళగుడ్ తెలుసండి.
అవునా
కానీ మా స్నేహితులు అందరు మంచోళ్ళే అండి నాకు దొరికిన వాళ్ళు.
మీ స్నేహితుల గురించి చెప్పండి ఆల్లె
ఎందుకండి మీకు ఏమన్నా మీకేమన్నా సంబంధం చూడాలా అండి మా స్నేహితులలో ఫుల్ సూప మంచిగ ఒక అమ్మాయి ఉంటాది ఆ చూడమంటె చెప్పండి చూ
ఆ చెప్ ప్పండి చెప్పండి
ఒక అమ్మాయి ఉంటదండి చాలా బాగుంటది మీరు చేసుకుంటా అంటె వాళ్ళ అమ్మ నాన్నకి నేనే మాట్లాడతా అనమాట.
అ అ ఆమె పే ఆమె పేరు ఏముంటది ఆమె పేరు ఏ లేటర్ తోని స్టార్ట్ అయితది
అట్లా లెటర్లు గవన్నీ ఉండవండి కానీ పేరు ఆమె బయోడేటా మీకు మేం పంపిస్తాం అన్నమాట వాళ్ళు మీ ఇంటికే వస్తారు లేకపోతె వాళ్
అంతేనా సరే గాని మీ మీ ఫ్రెండ్స్ లలో మీకు దగ్గ దగ్గర ఉన్న ఫ్రెండ్ ఎలా ఎలా ఉంటది ఆ అమ్మాయి మంచిగానె ఉంటదా
ఉమ్మ్ మంచిగనె ఉంటదండి. నేనె పెద్ద సైకో అండి ఆమెతో ఆమె ముందలా
అంతెనా
ఆ ఆమె మంచిదే అండి ఇప్పుడు ఎవరైనా ఆ ఆమె చాలా చాలా మంచిది. ఒక రోజ అయితె నాకు తెలుసా అండి నేను అన్నం తిననంటె తినిపిచ్చింది నాకే
అవునా
ఆ అవునండి నేను అసలు ప్లేటు నాది కరాబ్ అయ్య అంటే ఇగా తి అందులో పండ్లు ఉన్యామ ఒక ముస్లిం అమ్మాయి మాకు ఫ్రూట్స్ ఇస్త రోజు ఆమెకి మి వాళ్ళు తిన్నంక మాకు మిగులుతాయి కదా అవి మాకు తెచ్చిస్తాది
ఆ
అయితే ఇగ మనం ప్లేట్ల పండ్లున్నాయ్ అనమాట. నేనింగ తినను నేను తినను ఆ పండ్లు ఎట్ల వేస్ట్ చేయడం ఎందుకు తర్వాత తింటానంటే అట్లా కాదు నువ్వు తినాలి భోజనం అని నాకు పెట్టిందన్న ఎంత మంచి వాళ్ళు ఇక్కడే అర్ధం చేసుకోండి.
అవునవు చేసుకున్నా.
ఏం చేసుకున్నారండి
అర్ధం అర్ధం చేసుకున్నా ఎవ ఎవరు ముస్లిం అమ్మాయి
ఏ ఏవరు ఒకలండి మీక ఎవరైతే ఏందండి ముస్లిం కావా ల హిందూస్ గావాల
ఏమో అలాని ఏమి లేదు గాని
ఎవరైనా ఒకే అంటారు
మన కోసం ఏమన్నా చేసి
అమ్మో మీకోసం ఎందుకు చేయదు అండి ఆమే ప్రాణం గూడా ఇస్తాది అండి
ఆవునా
మీకు ప్రాణం ఇచ్చే ఆమె కావాలా ప్రేమ ప్రేమగా చూసుకునే ఆమె కావాలాండి ఇప్పుడు
ప్రేమగా చూసుకోపోయిన ఏం కాదు కాని మన కోసం అయి ఉండాలి మనం చెప్పినట్టు ఉండాలి
ఎందుకు ఉండరండి అందరూ అట్లానీ మీరు ఆ ఏమంటరు చే వాళ్ళకి ఇష్టమైన పనులు చెయకుండా ఉండమనద్దండి వాళ్ళ ఇష్టం కదండి వాళ్ళకి కూడా కొంత
అవునండి అవును కానీ నా కానీ నా నాకెలా ఉంటదండి ఆ ఏమన్నా తెలిసి అది తప్ప అని తెలిసినప్పుడు అది చెయ్యకుండా ఆపుత నేను అది వాళ్ళకి ఇష్టమైన ఇష్టం లేకపోయినా తప్
అదేం తప్పు కాదు తప్ప ఎందుకు అయితది అండి మీకే తప్పని అనిపి
నా దృష్టి నా దృష్టిలోనే అం అంటన్నా నా దృష్టిలోనే అం అంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఒకరు ఇటనండి ఆ అపా ఇప్పుడు నేను అపాదన చేసుకున్నా నాకు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు అవతలు ఉన్న మనిషకి నేనే ఇంపార్టెంట్ అయినప్పుడు నా మాట మీదే ఉండాలి అంతే ఇగా నా ఇష్టాలే తన ఇష్టలై ఉండాలి అది తప్పు ఒప్పో అని పక్కన పెట్టాలి కానీ
మీరు చెప్పిన మాట ఇంటేనే మీకు మిక్ పిల్ల కావాల అంతేనా ఆమె
అంతే
ఆ అట్లాంటోళ్ళూ అలా ఈ జన్మలో కూడా దొరుకుతారు కావచ్చు
ద ఏమో దొ దొరికిన అమ్మాయిని చేసుకో
ఉమ్ ఆ కష్టమే అండి మా దగ్గర అయితే అలాంటి స్నేహితులు ఎవ్వరు లేర అన్నమా ట మీరు చెప్పిన మాటలే విని అంత అయితే వాళ్ళకి వాళ్ళ అ ఉంటాయి కదా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కూడా చదువుకున్నందుకు వాళ్ళు ఇవి చేయాలి అవి చేయాలిని ఏమేమో వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళు తిరగాలని వాళ్ళు తినాలని వాళ్ళు తిరగ ఆ ఇంకెక్కడికైనా వెళ్దామని వాళ స్నేహితులతోని మీరు భ్రమలో ఉన్నారండి బయటికి రండి కొన్ని రోజులు
అవునా
అవునండి ఆ బ్రహ్మా లో నుంచి రావాలి లేక్ లేకపోతే ఎట్లా చెప్పండి మీరు చెప్పిన మాట అంటే వినాలంటే ఎట్ల అయితే చెప్పడం ఆమె చెప్పిన మాట కూడా మీరు కూడా వినాలి కదాండి
లేదు ఇప్పుడు తప్పన్నప్పుడు అంతే కాని క్ తెలిసి కూడా తప్పు చేసినప్పుడు ఇంకోసరిగా అవకాశం ఇవ్వకూడదు అన్నట్టు నేను భ్రమలో ఉన్నానని మీరు అంటున్నారు కాని మీకు మీ కొన్ని సంవత్సరాలు మీకే తెలుస్తది ఎవర్ బ్రమలో ఉన్నారని
వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదా అండి మరి
ఎవరండి మీ మీ మీ మీకే మీకే తెలుసు అండి మీ స్నేహితులు ఎలా అంటి
మాకే తెలిసాను అప్పుడు మీకెందుకు తెల్వదండీ వాళ్ళు అంటే మీ స్నేహితులు ఎవరో మీకు కూడా తెలుస్తాది కదా వాళ్ళు ఎంత
అదే కలిసి కలిసి మీరు ఉంటారు కలిసి మీరు ఉంటారు అందుక
మ్మ్ నా నేను ఎన్ని రోజులు ఉన్నాను. డి ఒక నెల పది రోజు ఆ సరే అండి మా అమ్మ ఫో ఫోన్ చేస్తుంది మ్మ్ సరే అండి